తాను ఏంజేయ ఉత్తను
తిన్నవా
ఆ తిన్నాను నువ్వు తిన్నవా
ఆ తిన్న ఇప్పుడే ఏం కూరా
పప్పు కూర మీది
టమాట
ఉహు ఏం చెత్తాళ్ళు మీ అమ్మ వాళ్ళు
ఏముంది ఏం పని లేదు ఇంటికనే ఉంటంది మీ తమ్ముడు స్కూల్ పోయిండ
ఆ పోయిండు మీ చెల్లె పోయిందా
ఆ పోయి ఇప్పుడే వచ్చింది హౌ బది ఏ క్లాస్ మీ తమ్ముడు
నైన్త్ ఇప్పుడు
నైన్త్ ఆ మళ్ళీ హ్మ్మ్ తిన్నావా మరి
తిన్న ఇంత ముందే
హ్మ్మ్
కాాలేజ్కి పోయినవ
పోయినా ఇంత సేపు ఎక్జామ్ రాసి వచ్చిన
ఉహు
నువు రాసినవ ఎగ్జామ్
ఆ రస్నా
ఎట్లాొచ్చింది పేపర్
హార్డ్ వచ్చింది బాగా
కొంచం ఈజీగానే వచ్చింది
మీరు ఎట్లా ఈ ఆటోనమౌస్ కదా అట్నే వస్తుది
ఏమో ఇగ రాసినం అట్లా అట్లా
హ
ఏ బ్రాంచ్ నువు
మాదిక్కడనే హన్మకొండల దంచి
హ్మ్మ్ చెప్పాలి ఇంకా
ఇంకా ఏమున్నది ఏం మ్ మమ్మీ గిట్ల ఏం చెతర్రు పనికి పోయిర్రా
ఆ ఇప్పుడు ఏ ఉన్నాయి ఏం పనులు లేవ్ మక్కా జొన్న ఏసిండ్లు అటే పోతుర్రు నాట గిప్పుడుంటంద నాటు
ఆ అంటే సీడెట్టి నాళ్ళకు ఉంటది కదా
ఆ మా సైడ్ ఉండావు అట్లా మాక్కజొన్న లే వేసినాం అయే చూసుకుంతాంది
ఉహు కోతులు అత్తనయ మరి
వచ్చినా ఇక వాటిని వెలగొట్టుకుంటు ఉండాలి
ఎక్కడికొక్కరు ఉండాలి అక్కడ
ఉ ఉంటేనే ఇద మనకు అవి చేతికత్తాయి లేకపోతే లేవు
హ్మ్మ్
ఉ
మీ టెన్త్ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారా
వాళ్ళు టచ్లా లేరు వాళ్ళు ఏమి ఎట్ారు ఎప్పుడు ఒకసారి
ఉ
ఉ మీ మమ్మీ వాళ్ళు ఏం చెత్తండ్లు
మీ వాళ్లు బై గడిగా ఇల్లు
ఎందుకు ఏం పని ఇప్పుడు
సీడ్ పెట్టిది కదా ఇయ జియో కొడుతారు
ఏదో
ఇంకా చెప్పాలి
ఏం మీ మీ ఫ్రెండ్లు మొన్న పెళ్లయిన వెంటనే పోయినా
పోలే ఆరోగ్యంగా వర్క్ ఉన్నాంగా పోలే
మీ ఇద్దరు బెస్టీస్ కదా
బెస్టీస్ మాత్రం పోవాలిగా ఇంకొక్క ఆమె ఉంది అని మరి ట్రై చేస్తాను పోతే పోవాలిగా
మేం గిఫ్ట్ తీసుకుపోతాం మరి పోతే
గిఫ్ట్ అంటే ఏమింది ఫోటో ఫ్రేమ్ ని ఏదో ఒకటి కట్టుకొని పోతారు
ఉ ఉ
హు
నీ పెళ్ళెప్పుడు
నా పెళ్లి అయితే చిన్నగా నువ్వు ఎప్పుడు చేసుకుంటున్నావు మరి
నేనా ఇప్పుడంతలా కాదు నాదా అన్నవల్ల అయిపో తర్వాత నాది
ఏం కాదు చేసుకోరాదు నీ పెళ్లికైనా వస్తా
సరే రారారు నువ్వు కాకుంటే ఎవరుత్తారు
అందుకే చేసుకుంటా తొందర రా
చేసుకుంటా చేసుకున్నప్పుడు పిలుస్తాలే
ఇంకా ఏం చేస్తావ్ అలసిపోతావ్
ఏమి ఎన్నిట్లా మర్చిపోతాం
ఏమో ఎవనికి తెలుసు
మర్చిపోనులే మీ దగ్గర వెదర్ ఎట్లా ఉన్నది చల్ల ఉన్నదా ఎండ కొడతాందా
ఎండనే ఉన్నది అక్కడ
ఇక్కడ చలి పెడతాంది
అయ్యో ఎక్కడ ను ఉన్నాయి వెదర్ గంతగనం చలిపెడతాంది
ఆ చలి పెడతాంది ఇక్కడ మాది అ బాగా కూల్ గా ఉంటది
ఆహ అదేం లేదు మాకు నార్మల్గానే ఉంది
అవునా హు
చెప్పాలి ఇంకా
ఏముందు తనే ఉస్తుని తింటాను పంటున్నాం ఎగ్జామ్ రాస్తున్నాం వస్తానం
ఎగ్జామ్ ఏందో ఏమో ఎవరు కనిపెట్టిండు ఏమో
మళ్ళా మాకు ఇంకా స్టడీ అవర్లో కూడా దిన్లే
మాకు కూడా పెడత
ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకి
నైన్ టు ఎయిట్ నుంచి టెన్ వరకు ఒకసారి పెడతరు ఒకసారి పొద్దున పెడతరు మధ్యాహ్నం సంపుతరు అంతా సోది
మాకు కూడా అట్లనే పెడతరు కానీ ఫ్యాకల్టీ మంచిగ మంచిగనే చెప్తరు స్తరు కాని ఈ స్టడీ అవర్లు పెట్టి పెట్టి చంపుతరు
ఉ గట్లనే ఉంటది ఇగ కాలేజి అన్నంకా
మీ ఫ్యాకల్టీ ఎట్లున్నరు
ఏముంది చెప్తరు పోతరు వాళ్ళది వాళ్ళు చెప్పుకుంటరు పోతరు మాకు అర్ధం అయ్యిందా అడగరు అర్ధం కానిది అడగరు చెప్పినమంటె చెప్పినం అంతే.
ఆహా
ఆమ్- రేపు షాపింగ్ పోదాం వత్తవా
ఆ వత్తా
రావాలి మరి మ ఒక డ్రెస్ కొనుక్కోవాలే
ఏ దసరకా ఉగాదిక
ఉగాదికి
ఉహు మీ డాడీకి గూడ షాపింగ్ జెతారా
చేయాలిగా అగో ఏంలేవు కొనుకోవాలే
ఎన్ని డ్రెస్సులు కొంటవ్
ఓ రెండు సాల్
అయ్యో
పైసల్ ఉండొద్ ద్దా అయ్యో అంటే
ఏ ఉండాలి పైసలు లేనిది ఎట్ల కని
ఉమ్ నువ్ ఇత్తవా మరి ఏమన్నా
ఆ ఇత్త కొనిత్తరా
నువ్వే గొన్ నియాలే నెనే సుడాలే
ఉహు
ఏం మాట్లాడతాన్నవు నువ్వు అసలు
ఆ
ఏం లె తిన్నవా అంటాంది
ఆ తిన్న అప్పుడే ఇప్పుడే మా తమ్ముడు స్కూల్కి పోయి వచ్చిండు
ఉమ్
నడవానికి ఇగ ఛాయ్ పొత్తాన్నా
ఉమ్ నీకు జేయొచ్చా చాయ్
ఉమ్ చెయ్యొచ్చు
ఉమ్
ఇంగ చాయ్ కూడా చేయారాదా
ఏమో మరి వొంట్ వండుతాద ఇంట్లో
ఆ వంట అంటే ఏం రాదు గాని చాయ్ ఒకటి చెప్పుతా చాయ్ అన్నం కాంటే కర్రీ జెయ రాదు
మ్మ్ హు ఎప్పుడు నేర్చుకుంటాం నువు
అయ్యో ఇంకా టైం ఉన్నది గదా ఇప్పుడే నేర్చుకొని ఏం చెయాలి ఇప్పుడే నేర్చుకుంటే మళ్ళీ వంట చేయమని అడుగుతారు కదా
అమ్మో పెద్ద ప్లానే
నిక్ వచ్చా
నాకు అట్లా అట్లా అంతగానే పర్ఫెక్ట్ గాదు ఎప్పుడో ఒకసారి చేత్తా
మ్మ్ హ్మ్ ఆయన లేసె సరకె వాళ్ళు జెసేస్తారు
మ్మ్
మి అట్లా మనకలవాట్లే జేసుడు
ఇంగ చేసుకోవాలి చిన్నవి
ఆ చిన్నగ నెర్సుకుందమ్మాని
మ్మ్
నేసుకోక ధపుధ ఎప్పటికైనా ఎయాల్సిందే మనం
చేయక పోతే ఎట్ల
చేయాలె
మ్మ్
చెల్లె ఏ క్లాస్ ఇప్పుడు
సరిగా టెన్త్ ఎగ్జామ్స్ నడుపుతానే బోర్డ్ ఎగ్జామ్స్ ఫోర్టీన్త్ నుంచి
అవునా
మ్మ్ ఎట్లా సదువుతాందో ఏమో అసలు
ఎంగాదు ఎస బానే చదువుతది ఆమె
అంతేనా ఆ కావచ్
సవుతలే సార్ తి బానే ఫోర్టీన్త్ నుంచా
ఆ
మ్మ్ హ్మ్
ఏ రాత్రి జూడలి ఇంగ నఫతే జ ఉడాలి
నాకూడా వి ఏమైతా నెక్స్ట్ మా తమ్ముడు టెన్త్ ఏం చెత్తాడో ఏం కథో
మ్మ్ ఏం కాదు గని కొంచెం భయం
మనం ఉంటేనేమో చదివేదు కాని ఇప్పుడు మనమే లేము ఎట్లా చదువుతాడు
ఆ నువ చెప్తవా
చెప్తా ఇంటాడు కానీ మనం పొద్దున కాలేజీ పోతే వాళ్ళు మధ్యాహ్నం సాయంత్రం మొత్తాం కదా
అంతే అంతే ఉంటాడమరి మాట
ఆ వింటాడు
మ్మ్ హు కంట్రోల్ బానే పెట్నవయితే
ఏదో ఇప్పుడు ఇప్పుడే మా డాడీ ఉంటే వింటాడు మా డాడీ లేకుంటే వినడు గాని
లవర్ ఉన్నాడా మరి నీకు
ఏ లేదు
చీ
మీకు ఉన్నారా
ఆ ఉన్నారు పదిమంది
హుహు చేయి
చేయాలే తప్పదు
ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వాళ్ళకే ఫోన్ చేస్తావా ఏంది
ఆ రోజు ఐదు నిమిషాలకు ఒకక
ఆహా ఆగా డెవలప్ అయితా అ నవగ
చాలా తప్పట్లేదు మరి
ఏనా కొద్దులే
ఏనా చేసుకొ చిన్నగా
వన్నివాడవ్
అంతేనా
నచ్చవు మనకి
ఎన్నో నచ్చుతాయి అవే చేసుకోరాదు.
వద్దు వద్దు
ఎంగాదు
నవ్వునారు నడిపి తల్లి కదా నడిపి మీరు ఎంత ఎక్స్పీరియన్స్ అవుతారా మీరు ఎక్స్పీరియన్స్ అయినాక మేం చెప్తాం
అందుకే ఎక్స్పీరియన్స్ తోనే నీకు చెప్తాన్న
చేయనా
హు
సరే సుద్దం తీ
చూసుడే ఉంది మల్లా చూద్దాం
అంటే ఏమో తెెలవాలి కదా కొంచెం దాని గురించి పేరెన్స్
ఎది అన్క బయట జరుగుతుండ సూతలేవా
బయటే చసి వేరు మనం చేసింది వేరు
హ
అ ఇకా చెప్పల్ నువ్వే
ఆ
ఇకేమి సేస్తారు మీ ఫ్రెండ్స్ గిట్లా
మంచిగానే ఉన్నారు
హుహు సాధువుతల్ల సిట్లి బెడతల్లా